ఏముంది ఏం లే ఏంచెత్తన్నావు.
ఏమిలేదు పండుకున్నాం అనుకుంటాన.
ఉహు ఇంకా పండుకోలేదా. ఎందుకు అంత లేటు.
నువ్వు ఇప్పుడే స్టార్ట్ అయ్యావార సినిమా నైన్ థర్టీకి.
ఉహు
ఇప్పుడు చ్ ఇప్పుడే నిద్రపడతద.
ఏ ఎందుకు పట్టదు పడుకుంటే పట్టద.
య ఫోర్త్ ప్లాక్. లేపోతే పండుకున్నవు.
ఉహు
ఆ మ ఎత నువ్వేం చేత్తనవ్.
ఫ్రీ ఏమ్లే సేల్లె చూతన.
నీకు నిదుర అత్త లేదా మరి.
నేను ఏడా నేను ఈ టైంకి వండుకోను రోజు.
ఆ రాత్రి చదువుతా.
టూ అయితది రోజు.
నువ్వు గప్పర్రు దాకా ఏం జెత్తవు.
మేలుకొనే ఉంటా.
మళ్ళీ కొన్ని రోజులు చెత్త కొనలో లేస్తా.
చదువుకుంటా. పొద్దాక జదవ నేను తెలందకనే చదువుత. పొద్దాక కావు ఘోరంగా వండుకుంటా.
అంటే జీవనకులాతు రోజు
ఆ ఉన్నాయి కంప్యూటర్స్.
అవును ఆ ఉప్పు ఎప్పువరకు ఎప్పటి వరకు
ఆ
అ ఎగ్జామ్స్ నుంచెలి
ఒకటి గంట్ల దాకా
మూడు గంటలు ఏం చెస్తడు క్లాస్ లో
ఆ అసలు గంట పెళ్లి అప్పుడే గగనం అంటే మూడు గంటలు అట ఉ తలకాయ కూడా సరిపోతది
నన్ను ఏమో అంటదంట కదా మీ మేడం
అంటది కోపంగా చెప్తానట కొట్టాలనే ఉంటది కగానీ కొడితే మంచిగా ఉండదుగ కొట్టలేకపోతే
మీ బ్యాచ్ మేడం వస్తదా
ఒ మొత్త ఎట్లా మా మ్యాథ్స్ ఆమె అందగతికే అందగతే
అంత బాగుంటద మేడమ్
పోరగాళ్ళు చూసి ఒక్కటే ప్లాట్ కావాలి
అంత వైట్ వైట్ గా ఉంటదా
మొత్తం ప్యూర్ వైట్ గోరంగా ఉంటది
ఆహ
ఇట్లా అబ్బాయిలు చూత్తే మా ఇంకా మా ఊరోళ్ళు మా అన్నోళ్ళు చూత్తే మాత్రం ఇగా వదిలిపెట్టారు.
ఒక్కసారి మేడాన్ని
గా పల్లెటూరు కి వస్తదా మేడం
ఒక్కసారి కార్ లో బస్ ఎనకాల దిగి హాయి పిలగాళ్ళు అనపాయిందో
పిల్లగాండ్లు అనవద్దు
కదా
పిల్లగాల అంటే ఎట్లా వస్తది చెప్పు బాయ్స్ అనాలే బాయ్స్
అవుడా మీ ఊర్లో పని పాట లేనోర్లు బానే ఉన్నరు కదా బాయిస్
ఓ అబ్బో మా ఊర్లా అసలు కరువు గోరం అమ్మాయి కనబడితే సాలు.
ఊహ్మ్
చానా మా అన్ మా అన్నలక్ మా అన్నల కెంత మంద్ ఉన్నా సర్
ఊ మరి పెళ్లయిన ఓకేనా? పెళ్లైనాగ ఇంకా కావాలా మీ అన్నలకు.
టే అట్లా ఉండదు మా మేడం అట్లా మంచిగా అమ్మాయి లెక్కుంటది. చీ ఇప్పుడే పదహారేళ్ల పడుచు పిల్ల లెక్క ఉంటది.
అవునా?
చాన అస్ అసలు చెప్పుకోలేను మా మేడన్నీ చూత్తే నేనే ఫ్లాట్ అయినా. ఇగ గాళ్ళు గారా చెప్పు
ఫేస్
నేను అబ్బాయినైతే దొరకబడుద్ దేక్తున్న అట్లా.
అహా
అబ్బాయిని కాదుగా కో ఎడ్యుకేషన్ లో వెయ్యరు గద్ చెత్తే అటే ఇగా పొరగాళ్ళు సదవరు మేడాన్నే సూత్తరు.
అహా
అట్లుంటది మా మేడంతో.
ఓ గర్ల్స్ హాస్టల్స్ కేనా గర్ల్స్ కాలేజీ కేనా?
ఆ అట్లా వాళ్ళ హస్బెండ్ చానా స్ట్రిక్ట్ ఎందుకంటే అబ్బాయిలందరూ మా హస్ మా వైఫ్ ను చూత్తే ఎట్లా అనేసి దిష్టి పెడతారనేసి ఆళ్లకి పంపడట.
ఉహ్మ్ అవునా?
అందుకే మా మేడం అటు పోతది.
పోదా
చెప్పాలె మీ మ్యాథ్స్ మేడం ఎట్లుంటది.
మా మ్యాథ్స్ మేడమా తను లడ్డుకు లడ్కే ఉంటది మా మేడం
డాంబార్ తీర్ ఉంటదా పాల తీర్ ఉంటద
బాగా డాంబర్ కాదు బాగా పాలు కాద్ బక్కగా ఉంటయి అ
రా ఎవలు
మా సీఎస్ మేడం.
వత్తదట రేప్ ఏందో ఏం చే న్నో ఏం పాడో వాళ్ళ పిల్లలక్ పెళ్లైంది గదా
అవునా నే అదే ఎంగేజ్మెంట్ అయిందట గద
మ్ అయింది.
ఏం చేత్తరు
మా అన్న ఏం చేత్తడ్ ఏం చేయడ్
మీ వదిన చదువుకుంటాందా బన్ చేసిందా
చదు అది ఓయ్
అవునా
అన్న ఏం ఏం చేయడు గని ఆమె సదుతది కావచ్చు.
రేప్ కాలేజ్కి
ఆ పంపుతడు కావ్ చ్చు. చేసుకోవాలి, నేను కూడా ఇగ.
ముందుగల అమ్మాయికి చేసినాక, అబ్బాయి చేస్తారో పెళ్లి.
కానీ మా అన్న కొంచెం స్పీడ్, ఆగలే.
హ్మ్ హు మీ ఇప్పుడు చేస్తే. తరువాత సెట్ చేసుకుంటాం తీ. హలో!
చెప్పు చెప్పు వినబడతాంది.
ఉహ్ ఏం చేస్తాడు మీ ఫ్రెండ్స్ ఇట్ల!
ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తాను ఏం చేస్తలేర్ ఓర్. తర్ బాగా!
హ్మ్!
ఉరకకు అంటే ఉరుకుతాంది.
అవునునవును, మీ క్లాస్ బాయ్స్ ఎట్లా?
వాయిస్.
మీ టెన్త్ బా క్లాస్ బాయ్స్ గిట్ల తెతన్ల.
ఎటు?
ఫోన్స్, ఇట్లా మాట్లాడి. ఇవాళ డ్యూటీ యా? ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు బయట గిట్ట కల్తలేరా?
ఇంట్రెస్ట్ లే బయట ఎట్లా కలుత్తారు?
అంటే ఇంటికి పోయినప్పుడు.
కలిసిన ఎవరూ మాట్ లేదు
ఎందుకు అంత సిగ్గా?
సిగ్గుపడతారు.
ఊహ్మ్! బానే మందుగొడుతోందా ఫోన్ చూస్తుందా మరి? రాడు.
ఒక్కటే ఉర్రకంట అంటే ఇంకా ఏంచెప్తాంది? గడ కూర్చొని చెప్పరాదు?
పక్కనోల్లను గట్లంటానవేందే? అసల్కి నువ్.
ఎంత చెప్పాలే?
హవునా?
ఓక పది నిముషాలే కదా!
అవును. ఓకే ను మాట్లాడుతందని ఓకే న.
ఏం చెప్పినా అసలింటలేదు.
ఊమ్ ఉమ్ ఇంగ్ సారి
ఆ చెప్తా అంటే ఇంక ఎక్కువ ఎత్తాలని తక్కువ ఎత్తలేరు.
అవునవును ఎందుకులే నువ్వాడ వాళ్ళ ఇద్దరికి
పడుతది గాని వాళ్లు ఎట్లా చేత్తాలు మరి
ఉమ్ వాడితోని చెప్పకుంటే ఏమి తట్టుకోలేదట
ఒప్పుకోవాల మేడం మాట ఈయద్దు ఇయ్యాలే
ఊహు
మా అయ్య ఫోన్ జేస్తాన్నాడు అటే పోయిండు
నువ్వా ఏదిగుపడతవ్
యోజన్
గడ్డిన తిరు పుంజనర్ ల కాయల్ ఫోన్ జేయల్ అది ఎలా కింతకాడున్నారో అబ్బిద్దర్ కొడకుల్ ఇయల ఆళ్ళ ఇంటికాడ ఉన్నారు కద వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటూ కూచం
ఓ
ఇంగ హాస్టల్లో సరే ఆను
అంతేటి
మనం చేస్తేనే వాళ్ళు మాట్లాడతరు
ఉన్ని
కా ఆట్నా హాస్టల్లో తింటలే తింటలే ఇదనా అడగల్లా వాళ్ళు
వాళ్ళకేంది ఏం చేత్తాను ఇంకా చెప్పాలి
ఇహ ఇగ సంధ్య అంటే ఎవలో తెలిదంటగా
ఎప్పుడు
ఎన్నో ఉంటారు చ అది తర్వాత మ ఏప్రిల్ నా మే నా
ఏమో చేసుకొని పోవచ్చుగ మంచిగా
ఆహా ఎంగేజ్మెంట్ అయ్యిందో
అయ్యింది గాని మాకు జెప్పలే
ఎందుకు
ఏమో మరి చెప్పలే
అహ ఎందుకు ఉందో చెప్పడా మాట్లాడదా నీతోటి
మాట్లాడతాది గాని ఏమో మరి చెప్పలేదా
ఆ
త వేవా
పెళ్ళికి ఎట్లయినా పోవాలి తప్పదు కదా
పట్టుకొని పోతారా